ఆ
ఓకే వినిపిస్తు స
ఒకే బయట చాలా ఫంక్షన్స్ అయితున్నాయి కదా మీకేం ఫంక్షన్స్ లేవా మీరు అటెండ్ కావాల్సిన ఫంక్షన్ ఏమి లేవా
అటెండ్ అవ్ల్సిన ఫంక్షన్స్ ఉన్నాయి గానీ ఉన్నాయి అటెండ్ అవ్వాల్సిన ఫంక్షన్ హేన్స్ గృహ ప్రవేశం వెళ్ళలేదు ఈ రోజు ఒక ఫంక్షన్ ఉంది నిన్న ఒక ఫంక్షన్ ఎందుకంటే మా స్టూడెంట్ కి నా సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంది ఆ మొత్తం ప్రీ ప్రిపరేషన్ చేయించాలి ఎగ్జామ్ కి
ఏం సబ్జెక్ట్ మీది
విష్ చెయ్ కెమిస్ట్రీ లాస్ట్ ఎగ్జామ్ హలో హలో హలో హలో